ఆ చెప్పురా
చెప్పు అయితే ఏమంటుంది జానాకి
లేదు మాయ మండలు టి బట్టల గురించి చెప్తుంది కాస్ట్ అ
నీ వాయిస్ ఇనిపిస్తలే
బట్టల గురించి చెప్తుంది
ఆహా ఇంకా ఉమ్ చెప్పు
ఇప్పుడినిపిస్తుందా
లైట్గ ఎందుకు ఎక్కడున్నవ్
రూమ్ లనే ఉన్నా
మరి ఫోన్ ఎక్కడ బెట్టి మాట్లాడుతున్నాం ఏం వినిపిస్తలే
కొంచెం ఆగూ ఇప్పుడినిపిస్తదేమో చూడు ఇప్పుడు ఇన్పిస్తుందా
ఆ ఇనిపిస్తుంది
ఆ చెప్పు బట్టల గురించి మాట్లాడుతుంది నైట్ డ్రస్సెస్ గావాలంట
ఉన్ వాళ్ళ షాపులు ఉంటాయా
ఆ వాళ్ళ షాప్ లో ఉంటాయి కానీ ఫుల్ రేట్ అంతా
ఆహా
మ్మ్ ఇంక తిన్నావా
ఉమ్
ఇంకా ఏం సంగతులు
ఏం లేదు
ఉమ్ అంటంరు నిన్న ఫంక్షన్లా
ఏముంది ఏమి లేదు
అవునా చికెన్ బాగు వండినవు అంటా
చెప్పింద
ఆ
హా
ఆ కేజీ చికెనా హాఫ్ కేజీ చికెన్ వండిన అది అని అన్నది
ఆహా నువ్ చెప్పిన్నావా లేకపోతే ఆమెనే చెప్పివా
అమ్నే అన్నది
ఆహా నచ్చిందా
అంటే టెస్ట్ చేయలేదంట వండింది అని అన్నదంతే
ఆహా ఎన్ని మంత్స్ అయితుంది మరి ఆమె షాప్ కెళ్ళి
మాన్సేడా జస్ట్ ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటా అంతే మొన్నటి నుంచే రీసేట్గానే వెళ్తుంది
ఆహ
మ్మ్
ఉమ్మ్ ఇంకా
చెప్పు
ఏందన్నీ నేనే చెప్పాలా నువ్వేం చెప్పవా
ఏం లేదు నువ్వే చెప్పాలి నేను వింటా నీకు అన్షప్పిన్ అదే అంశ పిన్ని వాళ్ళకి ఎంత దూరం ఇల్లు
ఆ ఎంత దూరం అంటే ఇప్పుడు ఊర్లో మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళిళు ఎట్లా
ఓ అంతా అంతేనా
ఆ ఎందుకు
ఏం లేదు దగ్గరేనా అంటున్నా
దగ్గరే ఎందుకు ఏం అంటున్ర్
హ
చెప్పవు
నీకే వాళ్ళ పని చేసి పెడతారంటే వస్తే అని అంట
ఎవరు ఆ ఎవరు ఎవరంటురు నాక
ఆ
పెడ్తారంటా పనా
ఉమ్
ఏం పని చేసిరంటా
ఎక్కడికేనా ఎళతాం
ఆ
కాని ఎళ్ళ్తా
ఎక్కడకి ఎళ్తే
ఎక్కడికేనా
అర్ధం గాలే
చ్ అ
హలో మంచిగా చెప్పు అర్ధం గాట్లే
మాట్లాడ్తునావ ముతుక్కుటునావ
మాట్లాడుతున్నా నీ వాయిస్ వినిపిస్తలేదు
నాకే నీ వాయిస్ వినిపిస్తలే
ఆ ఇప్పుడు వినిపిస్తుందా
లైట్
ఆ ఇప్పుడు చెప్పు ఏమంటురో అంటున్నా
చెప్పతా
అది కాదు ఒక ముస్లాం ఉంటాది చూడు ఆ మాది కొత్తల్లా ఏ ఏ ఊరు
ఆ శ్రీకాంత్ వాళ్ళ అమ్మనా
శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అంట ఆమే
ఆ కోక్పోల అయితే
ఆమేనే నేన్ను ఊరికి అడుగుతుండే
ఆ
ఆ
ఆడువర్క్
ఏమైంది ఆమెకు హెల్త్ బాలేదా
బాలే ఆమే కొంచెం ఇం ఏమంటరు మోకాలు అరిగిపోయినాయంట ఆమేకి
ఉ ఉహు
మ్ ఏ ఉంటరు అయితే అడుగుతే
అయితే ఊకే నిన్నే అడుగుతున్నారు అయితే అడుగుతుంటే రా చెప్ప ట్టినా మా ఆమెనే రాలేదు రాన్నాడు నేనేం చేస్తా పోయి ఇంటికి పోయి ఎత్తుకొని రావాల లా ఏంది అది ఇది అని మతుకుంటున్నార
ఎవరు సునీతనా
మ్ ఆమె ఉండకపోతే నేనేం చేస్తా
ఆ
అని అంటుంది
ఆ మీ అమ్మే ఎమన్నది మీ అమ్మ ఏం అనలే
లేదు మా మమ్మి అప్పుడు
ఆ
మా మమ్మి అప్పుడు లేదు ఎవరెవరో ఉండే నువ్వు ఇట్లా ఇట్లి ఇట్లా గొడవ బడ గొడవ బడి కొందరు అది గాని ఒక ఆమెకి చెపిన్నావ్ కదా ఫంక్షన్ హాల్ లా
ఎవరికి ఆ ఆ రాదా పిన్ని
ఆవనేనా ఆ ఆ ఉంది.
ఆ ఆ ఏవంటుంది.
అయితే నువ్వు రాకపోతే, నువ్వు రాకపోతే కూడా నిన్ను కూడా అడుగుతామే నువ్వు వచ్చి అది కనిపియకపోతే. ఏ మరి ఏది ఇద్దరు కనిపిస్తే ఇద్దరు ఎరళ్ళు ఉంటారు గాబట్టి అది రాలేద్ ఏనో. నడుగుంతమో నువ్వు కనిపియకపోతే, నువ్వు కూట రాలేదని కూడా అడుగుతాము.
ఆహా
అంటే ఇప్పుడు నేను వచ్చినా గాబట్టే మీ రావని అడగొచ్చు. నేను వచ్చినా గాబట్టే నే రావని అడుగుతారు నేను మీక్ ఇడుండడం ఇష్టం లేదు, అది లేదు అంటునే
అనూష నా
ఉహ్
ఆఆ
మీమ్ ఎప్పన్ నీచొస్ తల్ ఇన్ని రోజులు అయితుంది. మాక్ పెళ్ళై గానే నేను ఇవ్వతోని మాట్లాడకుండా ఎప్పుడు ఉండలేదు. అది ఇది అంట్ అయితే మరి జానకి నీకేవైందే నువ్వెందుకు మాట్లాడట్లేవ్ అని జానకిని అన్నరు. మీరు మాట్లాడలే గాబట్టే నేను మాట్లాడట్లేను అని అన్నాను.
ఆ
ఒకసారి నువ్వు నాతో మాట్లాడతానే కదా తెలుస్తది. మాట్లాడుతానో మాట్లాడనో నీక్ ఏమైందో ఏమో నువ్వుట్లాలేవు ఆన్ నీన్ మాట్లాడాట్లేను అని అనంది.
ఆ ఆ
హలో
ఆ అయితే
ఆ
ఆ అయితే ఏవన్నరు.
లోన్ త అదా అంటురు. ఆ నీక్ చిట్టెమ్మనా జేప్పిందా మాతోని మాట్లాడ ఓదానియా అంటురు. ఆ ఎందుకు మా చెప్తది. మీతోన్ ఎట్లున్నా అవా తోనే అట్లుంటున్నా. మీరు మాట్లాడట్లేనని నేను మాట్లాడట్లేము అని అన్నది. నాతూ సొంతా అండి. నువ్వు నేనుమన్న నీను నువ్వు ఎందుకు మాట్లాటలే నా తోనే నా ఫంక్షన్ ఆమె ఎంత చిన్న బోయిందో దేలుసా నీకు అందరు ఏమనుకుంటారు. మీ మరదల్ నాతో మాట్లాడట్లేదు అని అనుకోరా అవంటా
ఆ
నువ్వు మాట్లాడుతే నేను మాట్లాడతగా నువ్వు మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడతా అన్నట్టు. మీరు మాట్లాడట్లేనే నీన్ అవతోన్ ఉన్నా అని అన్నార్.
ఆ
అయితే ఇంగా నేను ఉన్నా గదా ఇంగా నేను ఏమనా చెప్తానే ఏమోనని మీ మీ అనుషా ఉందిగా. మెల్లా అంట నిన్ను చిటితోని మాట్లాడొద్దని మేము చెప్పట్లేము మాట్లాడొద్. కానీ మీమేమన్నా అన్నమ్మా నిన్ను నువ్వు ఎందుకు మాతోని మాట్లాడలేవని అడుగుతున్నామా అని అన్నన్ టున్ మెల్లగా
ఆహా
అలాక్ ఆల్రడీ అనిపించో ఆ అయితేందో అయితే ఆన్ పిలుచుకొస్తే ఇడా పని ఎవరు చేస్తారో ఆ పని చెయ్యదు. మైకా అని అన్నది అవ్వా పని జేసేదాన్నీ ఏమో వదిలి పెట్టూరి పని జేయనీ అవన్ దీసుకొచ్చుకొన్ని ఉంచుకని మరి ఇక్కడ ఎన్ని రోజులా నుంచి ఇల్ బిలుస్తుంటే వొచ్చి ఊకనే మీ నీన్ ఏం గుసుట్లే ఆల్లక్ పన్ నేను జేస్తున్నా గాబట్టి ఆళ్లు నన్ బిలుస్తారు ఊకనే కూసుంటే ఎవర ఏం పిలవరు అని అవన్నాది
అనూష అన్నదా
ఉమ్మ్ మరి ఇల్లాకి ఇడ వర్ పని జేయాలి మనం చేయాలి గదా మరి మరీ సున్తో ఉండే ఆ అదేంది మేమే ఆమకి ఎదురుబొయి పని జేయ్యాలి ఆమాచ్చు ఏ పని జేయ్యదు ఏం జేయ్యదు ఆ ఎట్లా కూస్తుంటే ఎట్లా మరి వాళ్లక్ పన్ జేయాలి గదా అన్నాన్
ఆ
ఉమ్మ్ ఆ మక్ అళ్ళమ్మకి అప్పుడెప్పుడొ ఇంటికి కోస్తే ఇంటికి రాలేదని ఏదో గొడవైదంటా గదా మీ అమ్మ ఫోన్ జేసి చెప్తానవు ఉంటా గదా
ఆ నేయి నేనేమ్ అనలేదే అమ్మా మావయ్య ఉండి ఆడిదంక్కా వచ్చిన ఇంటికల్లి గూడ రాలేగా అని అన్నాడంట.
ఉమ్మ్
అయితే నేను అప్ అప్పుడు నేన్ జేప్పాలే అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి రమ్మంట్ టే రాలేదు ఆ అదే ముచ్చట ఏమటుంది
ఉమ్మ్ దానికి ఆమె ఓ పెద్ద ఫీల్ అయ్యి, అల్లమ్మక్ ఫోన్లు జేసి అల్లక్ ఫోన్లు జేసి ఇల్లక్ ఫోన్లు జేసి. ఛీ ఆళ్ల అమ్మ ఇవాకు ఫోన్ జేసి ముత్తుకోవడం తిట్టడ ఎందుకుమ్మా ఆవకి ఇదంతా అని అంటుంది అయితే పైసలు ఉంటే ఎవరిది సేవర్ మీ అనుష అంటుంది
ఆ
ఉమ్ పైసలుంటే ఎవరి వాళ్లే దింటారు ఎవరెవరిక ఏం బెట్టుకోరు అని అన్నది ఉమ్మ్ వాళ్లకుంటే అలే దింటారు మరి అంటుంది మరి ఏ ఎవర్ పైస ఉంటే అలే దింటారు గదా ఎవరికెందుకు వెడుతారు
ఆహా నాకు నిన్న కానీసం ఫోన్ జేసి గూడ రమ్మనలే. యకన్న అన్ను ఇడిదాక్క కార్ ఏసుకొని వచ్చిండంట వాళ్లని ఎక్కిచ్ ఎక్కిచ్కబోనికే మర్ నా దగ్గరకి గూడ వచ్చి రా అంటే నేను రాకపోదునా
ఆ అల్లంట మధ్యాన్నామ్ వచ్చారంట ఆకలి అయితుందేమో. ఆ ఈ శ్రీకాంత్ ఒళ్ల జానక గూడ వచ్చందంట గదా ఒక్కసారి మీ ఇంటికి
ఆ
అయితే నేను లోపల దీపం పెట్టుకుంటున్నా జానక్ పిన్ని వచ్చిందని ఆవె జేప్పిందంటా. పి పిన్నయితదా ఆ పిల్లకి ఆ మీ కుష్ రా మీ కుష్ వాళ్లకి
ఆ ఆ
అయితే చెప్పిందంట
ఉమ్మ్
ఇప్పుడే నేను లోపల దీపం పెట్టుకుంటున్నా అని బయటికి రాలేదు. మర్ నువ్ ఇంట్ల కోస్తే ఏమైంది అని జానకినే అంటుంది నిన్న ఆ ఇద్దరు యరళ్ళు కొట్ కొట్టుకుంటారు తిటుకుంటారు. వాళ్ళఎప్పుడు ఒక ఇంటిల్లో ఏ ఒక్ ఇంట్లో సంసారం జేయాలీ గాబట్టి వాళ్ల ఇద్దరు బానే ఉంటారు. ఇప్పుడు నువ్వెందుకాళ్ళ అల్ల మాటలు వట్టుకోని నువ్వెందుకు మాట
సునీత అంటుందా
ఉమ్మ్
ఆమ్
ఆవును మనిద్దరం మంచిగుండాలి. గానీ నువ్వు వాళ్ల విళ్ళు వాళ్ల వీళ్ళతోనీ మాటలు పట్టించుకోనీ నాతోన్ మాట్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా అయిందానా
ఆ
అ ఇక్కడ ఎటువంటి శబ్దం లేదు పదాలు ఉపయోగించలేదు
వామ్మో ముచ్చట్ మాట్లాడే కి కష్టమైతుందిగా
ఉమ్ అండ్ చెప్పిన కదా మనం ముగ్గురం కూర్చున్నాం అంటే కంపల్సరీ టాపిక్ వాళ్ళు కుల్లుకున్నారు కాబట్టే నిన్న గొడవయింది
ఆ ప్రేమా మనసుల్ని జానకి ఏమంటుంది నావ నాకేం ఎక్కించి చెప్తాలేదు నేనే అమెతో ఉంటున్నా ఏమంటలేదిక అ పోరి
చెప్పింది ఆమె నా మీతోనే ఎట్లా మాట్లాడుతున్నా నేను కూడా ఆమె తోని అట్లనే మాట్లాడుతున్నా, నా ఎందుకు చెప్తది నేను ఎందుకు వింటా అని ఆమె అన్నది
ఆ
కానీ వాళ్లతోనే కూసోని తిన్నావ్
ఉ అనూష ఎం అంటుంది, అదే అంటుందా
ఆ మీ మాధవి మధ్యలా మధ్యలా మళ్ళా మీ మాధవి కూడా మధ్యలా నువ్వు ఎందుకు ఆ ఆ ఆమె ఆమెతోనే ఏంది నీకు అసలు ఆమెతో మాట్లాడితే మాట్లాడకపోతే నీకేంది నువ్వు మీ మీ వదిన అదే ఈ సొంత మనిషిగా ఉండాలి గానీ నీతోని కు ఆమెతోనే ఏంది ఆమెతోని మాట్లాడిన ఒకటే మాట్లాడకపోయినా ఒకటే మీ ఇద్దరు మంచిగా ఉండాలి, వాళ్లు ఇద్దరు ఆల్రెడీ కొట్టు కుంటారు తిట్టుకుంటారు ఏమన్నా చేసుకుంటారు మంచిగా ఉంటారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా సంసారం చేసెటోళ్ళు వాళ్ళు మాట్లాడుకోకుండా ఎట్ల ఉంటారు మీరు మాట్లాడుకోవాలి ఆ ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎట్లా నాతోనే అని మాధవి అంటోంది
ఉమ్
అయితే మాధవని అన్నారు, నువ్వు కూడా మాతో మంచిగా ఉండాలి చిట్టితోని అని వాళ్లు చెప్ప మీ అనూష ఉంది ఆమెకి ఏడుండ బుద్ధతి అయితే ఆడనే ఉంటది, ఈడుండ బుద్దతి అయితే ఈడుంటది ఆడుండ బుద్ధి త ఆడుంటది ఆమె ఏం అట్లేం కాదు అని మీ అనుష అన్నాది
ఆ ఏమంది అర్థం కాలే
ఆమెకి ఏడుండ బుద్ధి అయితే ఆడనే ఉంటది, ఈడుండ బుద్ధి అయితే ఈడ ఉంటది ఆడుండ బుద్ధి ఆడు ఉంటది, ఈడుండ బుద్ది అయితే ఆమె ఆనే ఉంటది ఉంటది ఆమే బానే ఉంటది అని అంటుంది సునీత ఎం అంటుంది తెలుసా చుట్టాల అందరికీ తెలుసు చిట్టి గురించి ఆమె ఎట్లా ఉంటుందో నువ్వు ఎందుకు ఆమె తో మాట్లాడుతున్నావు అని అంటుంది
అవునా
ఉమ్
ఎం తెలిసిందంట నా గురించి
ఏమో మరి
ఆ